అక్క
ఆ అదే వాయిస్ ఇందాక సరిగ్గా వినపడలే కట్ అయిపోయింది.
హు నాకు ఉంది టైంము ఉంట చెట్ల ఏమైనా ఉంటే రసం
ఆ అదే అదే నేను ఇంకా సంబర్ కదా మా పెద్దమ్మలు ఇంటికి వెళ్ళానని చెప్తున్నాను కట్టటి
హో
మొన్న వెళ్ళాను మా అక్కలా వాళ్ళ అబ్బాయిలు వాళ్ళే వచ్చారు సంబర్ హాలిడేస్ అని చెప్పి
ఓహో
ఒకరేమో ఏంటి ఒకరేమో ఇంటర్ లోకి ఇప్పుడే ఎళ్తున్నాడు ఇంకొకడు ఏమో ఎయిత్ క్లాస్ చదువుతున్నాడు. ఇంకా వాళ్ళ ఇంటికెళ్ళ అనమాట వా ఈ ఇంటి వచ్చి టూ డేస్ అవుతుంది
నా
లాబ్ హా
ట్రావెలింగ్ అంటే ఇష్టం అక్క
ఆ ట్రావెలింగ్ అంటే ఇష్టమే ఏళ్తావుంటాం ఎక్కడికన్నా ఆ ప్లేస్ చూడాలనిపిస్తుంది ఆ మాములుగా ఎవరన్న ఆ ప్లేస్ బావుంటాది అన్నారు అనుకో వెళ్ళాలి అనిపిస్తది
ఆ గ్
మా అన్నయ్యళ్ళ కూడా ఏంటి ట్రిప్ ట్రిప్ కనే వెళ్ళారు అందరూ మా తమ్ముళ్ళు మా అన్నయ్య వాళ్ళందరూ ఎళ్లి ఒక సిక్స్ డేస్ అయిపోయినట్టుంది హామ్ ఇంకా రాలేదు రోజు గుళ్ళు తిరుగుతున్నారు
ఆ టెంపుల్స్ కా
ఆ టెంపుల్స్కి పలనే పలానే అంటా నువ్వు ఎప్పుడైన్నా చూసావా శివుడు
లేదక్క నేను క్ర్రిస్టియన్ నీ ఎల్లను కదా
ఆ అవునవును హుమ్ అ అదే ఇంకంకా అక్కడికి వెళ్ళరా అన్నమాట నేనే ఎప్పుడు చూడలేదు అరుణాచలము ఏంటి బాలనే పెద్దరి తె హై అంటే తిరుగుతున్నారు ఇంకా
హుమ్ తిరుపతి అయితే వెళ్ళాం గాని తిరుపతి విజయవాడ వెళ్ళాం చిన్నప్పుడెప్పుడో అమ్మమ్మళ్ళు తీసుకెళ్ళారు
హుమ్ హూ వాళ్ళు అలాగే వెళ్లారు ఇంకా మేము ఏంటి మా ఫ్రెండ్ మేము ఎక్కడికంట వెళ్దాం వాళ్ళ అమ్మ కూడా అడుగుతుంద అంట మలగా పేరుపాలెం బీచ్ ఎప్పుడన్నా చూసారా
ఏల్లాము రెండు సార్లు ఎడపాలం బీచ్ బీ చ్ అంటే ఇష్టం నాకు కానీ ఎవరు తీసుకెళ్లే వాళ్ళు ఉండరు అనమాట
ఉమ్ ఆ అ ఆమ్ నీ ఎప్పుడు చూడలేదు మా ఫ్రెండ్ కూడా ఎప్పుడు చూడలేదు
మవును
మాములుగా వెళ్దామా అని చెప్పి ప్లాన్ చేసుకుంటున్నాం అంతే ఎవరు వస్తారు ఎవరూ రారు కూడా తేలదు
హూ హుమ్ ఇలా ట్రిప్స్ వెళ్ళినప్పుడుకి అందరూ మానేస్తా ఉంటారు మొత్తం అంటారు సడన్ గా మానేస్తారు
అవును దూరం కాద్ దా అందుకనే ఎవరు రారు
చోటి కొంతమందికి దాంట్లో కి వెళ్ళలరు కొంతమంది
అవును అండీ మరి మీ ఫ్రెండ్స్ కి మీ ఫ్రెండ్స్ మీరూ ఎక్కడికన్నా వెళ్దామని చెప్పి ఏం ప్లాన్ చేసుకోలేదా
మేము వెళ్ళాం అక్క ఒకసారి మారేడుమిల్ వెళ్ళిన్నాం
హు హుమ్
డిగ్రీలో
మళ్ళీ ఇంకెక్కడికీ వెళ్లేదు
ఊహూ బానే ఎళ్ళారు అంత దూరం
ఊ మారేడు వెల్లి వెళ్ళాం రాంపచోడవరం వెళ్దాం అనేటప్పటికి చీకటి పడిపోయింది
మరి ఎలా ప్లాన్ చేసుకుంటారు ఎవరన్నా తెలిసినోళ్ళున్నా
మా డాడీ ఎక్కడికెళ్ళినా డాడీ పేరుపాళెం బీచ్ కి ఎళ్ళినప్పుడు కూడా డాడీ డాడీ కూడా ఉంటేనే లేకపోతే పంపిచ్చరు ఇంట్లో
అవును ఏంటి కార్ ఆ లేకపోతే
మేం అప్పుడు ఆటోకెళ్ళాం మాకు తెలిసిన అంకుల్ ఉన్నారు
ఊహూ ఆ ఏంటి మాది ప్రసూ తెలుసు కదా వాళ్ళ డాడీ ఒకసారి తీసుకెళ్లారు మమ్మల్ని మా అప్పుడు కూడా ఇలాగే మా ఫ్రెండ్లందరినీ గుళ్ళుకి తీసుకెళ్ళారు అవును ఫస్ట్ టైము ఎళ్ళడం ఏంటి పైన ఎక్కడో ఉంటది చూడు ఏదో కోరుకొండ
ఆ కోరుకొండ
అవును అక్కడికి వెళ్ళాము బాబోయ్ చాలా మెట్లున్నాయి పైకెళ్ళి చూస్తేనేమో దేవుడేమో చిన్నగా ఉంటాడు అంతే కానీ బావుంటదిలే మొత్తం అయన్నీ ఎక్కువ గుళ్లు తిరిగాము తర్వాత ఏమో మా కాలేజీ వాళ్ళు తీసుకెళ్ళారు విశాఖపట్నం అక్కడికి అక్కడికెళ్ళాము
కాలేజ్ నుంచే తే ఏం తీసుకెళ్ళ లేదు కానీ స్కూల్ నుంచి ఫిఫ్త్ క్లాస్ లో ఎప్పుడో బీచ్ కి తీసుకెళ్లారు అంతే అదే పేరుపాళెం తీసుకెళ్ళారు
ఆహా ఉమ్ మమ్మల్ని స్కూల్లో తీసుకెళ్ళారు
వాటర్ కూడా తాడకుండా తీసుకొచ్చేశారు మా డాడీ ఆటర్ లో
ఆహా ఇంకా ఇంకా మా బర్డే లొస్తున్నాయి కదా మా ఫ్రెండ్ ది నాది ఫోర్ సిక్స్ అలాగ అనమాట
ఆహా
అందుకని చెప్పి ఇంకా ఏం ప్లాన్ చేద్దాం రెస్టారెంట్ కెళ్దామా లేకపోతే ఏంటి సినిమాకెళ్దామా అని చూస్తున్నాం మాములుగా మేం ఎప్పుడూ వేసుకున్నా సరే దానిదేమో ఫోర్ కదా నాదేమో సిక్స్ కాబట్టి ఆ రెండు డేట్స్ కా కుండా మజ్జలో డేట్ లో మజ్ జ్జలో డేట్ లో పెట్టుకుంటాము ఆ ఎప్పుడూ అలాగే అవుతది ఇంకా అందరం ఒకేసారి ఎళ్తాం ఎప్పుడూ ఎప్పుడూ చూసినా రెస్టారెంట్ కెళ్ళినప్పుడల్లా బిర్యానీ యే
ఎక్కువ అందరూ అదే తింటారు బిర్యానీ
ఊ బిర్యానీ ఎప్పుడూ తింట్రు స్టార్టర్స్ అయినా అంత బాగోదు గానీ ఏంటి ఒకసారి ఫుడ్ ఫారెస్ట్ అంట అక్కడికెళ్ళారంట ఎల్ ఎళ్తే మటన్ బిర్యానీ అంట చాలా బావుందంట చెప్తున్నారు మా ఫ్రెండ్స్ ఏమా మీ అప్పటి నుంచి సరే అక్కడికే ఎల్లి టేస్ట్ చూడాల ఒకసారి అనుకున్నామా మీరు
మటన్ కర్రీ ఐతే మాన్ డదు గానీ దాంట్లో పీసెస్ లా అయితే చికెనెం బావుంటాది తప్ప ఏం అంత
ఉ
నేను ఎక్కడికి ఒకసారి వెళ్ళమ్మక్క ఫ్రెండ్స్ అందరూ అది కూడా డిగ్రీ లోనే నువ్వు ఉన్నప్పటి నుంచి వెళ్లలేదు అందరం అక్కడికి కక్కడికి వెళ్ళపోయారు
నాకు బిర్యానీ ఇంట్లో చేయడం అంత రాదు గాని మాలు కర్రీస్ ఫైస్ తో మేనేజ్ చేసేత్తను
ఉహు ఉహు
మా అక్క మొన్న వచ్చింది మా అక్కే చేసింది ధమ్ బిర్యానీ బాగుంది
నువ్వు చేయవాక్క వెజ్ వెజ్ ఉండతా నాన్ వెజ్ వెజ్జ్ రెండో ఉండతావా
ఆ అన్ని వండుతాను గానీ బిర్యానీ ఎప్పుడు ట్రై చేయలేదు మాముూలుగా ఏం చేస్తానంటే కొబ్బరి పాలు
వాయిస్ బ్రేక్ అయిపోతుంది
ఆహో నాకు బానే వస్తుంది ఇప్పుడు నీకు బ్రేక్ అవుతుందా
నీ వాయిస్ నాకు బ్రేక్ అయిపోతుంది అక్క
ఉహు ఇప్పుడు
ఆ
ఇప్పుడు బానే వస్తుందా
ఆ వస్తుంది
ఆ ఏంటి తెలంగాణ స్పెషల్ ఏదంటారు చూడు ఆ కొబ్బరిపాలతో చేస్తారు అది చేసేదాన్ని
ఉ
ఉహు నువురా నువ్ అన్ని వండుతావా
ఉండతానుక్క కొత్తగా అన్నా వంట ట్రై చేస్తాను అదే యూట్యూబ్ లో చూస్తాం కదా ఇన్స్టాగ్రామ్ లో వచ్చినయ్ స్నాక్స్ చే
ఆహా స ఆ
ఈ మేకర్ అలాంటి
ఉ నేను ఎక్కువ బిల్ మేకర్ అయితే ఈజీగా అయిపోద్ది నేనైతే కర్రీస్ ఫోటో ప్రైస్ ఏంటి మళ్ళీ చేనా పిండితో చేస్తారు ఆ ఆయి కూడా మొత్తం ట్రై చేస్తాను మిల్ మేకర్ తో
ఆ
అ
మనం మామూలుగా చేసుకుంటాం బయట అయితే అడు చాట్ కట్టేసి పైనేసి ఇస్తాడు
ఊ
స్నాక్స్ ఇంకేంటి ఇష్టం అక్క స్నాక్స్ లో
ఉ
స్నాక్స్ లో ఏమి ఇష్టం బాగా అంటున్నా
స్నాక్స్ లోలా స్నాక్స్ అన్ని తింటాను. అహదానే ఏమిండదు. ఎక్కువ మీ చీరలు అవే తింటాను మిక్స్ చేయడం
పనీపూరి
ఆ పానీపూరి బయటికి వెళ్ళినప్పుడల్లా పానీపూరియ మళ్ళీ నేను ఎక్కువ అదే తింటానని చెప్పి ఇంటికి కూడా తెతారు
ఆహ
చాట్ చాట్ బాధంటన్నా
సమోసా చిన్న సమోసాలు బాగుంటాయి
అవును ఇంటి మళ్ళీ ఏంటి హల్ది తినాలనిపించినప్పుడల్లా ఇం చాటే గుర్తొస్తుంది. అనమాట అదే తిందామ అనిపిస్తుది.
అ
ఇంకెంతక్క వంట చేయ్యాలి అప్పుడు
హ
పంట చేయలా అమ్మా
వంట నేను ఎక్కువ చేయను. మా అమ్మ ఉంటే ఎక్కువ చేయను. ఇంట్లో పనిలేమి మా అమ్మలు అయినా ఇప్పుడు మాత్రమే ఇంట్లో పనులన్నీ చేసేసుకుంటాను. మా అమ్మ లేయినప్పుడే ఏంటి వంటలు కూడా యూట్యూబ్ లో చూసి ట్రై చేసేదాన్ని కొత్త రకం వంటలన్నీ.
ఓహో
అ ఇంకా అలాగే అలవాటు అయింది. మాములుగా ఇప్పుడు ఏం కూర ఉండదంంటే చికెన్ ఫ్రై చేద్దాం అంట. ఒకసారి యూట్యూబ్ లో చూసుకొని ట్రై చేసేది ట్రై చేసి అప్పుడు చేస్తాను.
నేనేం తెదనా అంటక అంట యూట్యూబ్ లో చూస్తాను
అ నీకు చూడరా నాకు పేరు రావట్లేదు
సరే అక్క నేను చేస్తాను కాాల ఓపెన్ చేయ
ఆ సర